ఆ అశ్విని చెప్పు
ఏం చేస్తున్నావ్
ఏం లేదు అలాగ ఇప్పుడు ఇంటికి వచ్చాను. అలా పడుకున్నాను నువ్వు ఫోన్ చేసావు. ఉమ్ ఔను అలాగే వెళ్ళాను పని మీద
ఉమ్ హూ ఇంకేంటి అయితే సంగతులు
ఏమంది తినేసావా స్నాక్సా ఏం తినలేదు బి జర వేస్తున్న యోగ హార్లీక్స్ తాగేసి వచ్చాను.
హార్లిక్సా ఏమి ఇంట్లో చేసుకోలేదా హార్లిక్స్
ఆ ఇంట్లో నా కెయ్యరు
ఎందుకు
ఈరేవరు ఊరకనే నేను ఇష్టం లేదువరు నాకు
ఆహా
ఉమ్ దట్స్ ఇట్
ఇంకా పాప బాగుందా
బాగుంది ఇప్పుడే పడుకుంది ఇంకా
ఏం చేస్తుంది పాప
పాపా స్లీపింగ్
ఉమ్ హు
వాళ్ళ తాతాలతో ఇప్పుడు వరకు ఆడుకుంది ఇప్పుడే పడుకుంది నేను కొద్దిగా రెష్ తీసుకుంటున్నాను
ఉమ్ మరి నన్ పేరేంటీ తినేసావా అయితే
ఆ సిక్స్ అప్పుడు తిన్నాను కొంచెం ఇప్పుడు అమ్మలు చపాతి చేస్తున్నారు తింటాను
ఉమ్ చా పాతి చా పోతి తింటావాన్న మాట
మా ఆయన చపాతీయ కదా రోజు అందుకే చపాతి చేస్తున్నాను విత్ బొంబాయి చెక్కిడి
ఉమ్ హు
ఉమ్
మంచిది మంచిది రోజుకి ఒక ఐటమ్ మా ఇంట్లో అయితే నాకే మీరు తినడానికి
ఉమ్ మరం చేత్తం
ఉమ్
రోజుకు ఒక ఐటెం మేము తినట్లేదమ్మా రోజు సేమ్ ఐ
నాన్నం పనిబడునుడు కదా ఎందుకే ఏం చేస్తాలే మాందు ఇంట్లో ఉంటనించడం అంటే పెద్ద విషయం
ఆహా ఏ ఎవరేమన్నారా ఏంటి నీక్ గా
ఏ తిడుతా ఉంటారు ఎవరో ఒక అందరికి చిన్న చూపే కదా అందరు హు ఉద్యోగం సుద్యోగం ఏం లేదు కదా అందుకే చిన్న చూపు అందరికి
హుహు
హు
ఏ ఎవరైనా తిట్టారా
అదే అండి అందరు ఎవ్రి వన్
ఎవ్రీ వన్
హు అంద్రు
హుహు
ఫ్యామిలీ
ఓహో
ఉ
హా ఆహా చాలా ఆకలిగా ఉంది
తినాలి ఆకలింగుంటే తినాలి
లేదు చప్పతే ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ వాళ్లు
ఊహు అయితే
అయిన తర్వాత తింటా
దైయిపోయింది ఇంకా అరగంట తర్వాత తింటావా
అరగంట తర్వాత కాదు ప్రిపరేషన్ అయినా తర్వాత తింటాను అంటున్నా
హు
హు
మంచిది మంచిది
మా ఆయన ఒకటి బయట కూడా కూర్చొనివరు చల్లగాలి కోసం
హు చల్ల గాలి కోసమా
ఫోన్ మాట్లాడతానంటే బయటికి వెళ్లి కూర్చుంటానంటే వద్దు మేడ మీదకి వెళ్లిపోంటున్నారు
హు మంచిదే కదా బయట బయటెందుకు కూర్చుంటావ్
బయటి గాలి పీల్చకపోతే ఎలాగ ఎంత ఇం
పై పైకేలిన అ గాలే కిందికేలిన ఆగాలే కదా
లేదు నేన్ రూమ్ లో ఉన్నాను బయట్ లేనాన్
పేరుందా
మా బెడ్రూమ్ లో
హుహు
రోజు ఇంట్లోనే బయట కూర్చోవట్లేదు
ఊహు ఏసి ఉందా బెడ్రూంల
జైల్లో ఉన్నట్టుగా ఉంది
అవునా ఐతేఆలిపోవచుక కదా మీ ఇంటికి
అమ్మ వాళ్ళ ఇంటి దర అయితే రోజు బయట కూర్చుంటుందడి
అయితే వెళ్ళపోవచ్చు కదా ఇంటికైతే ఎ పో
ఆ ఏం చేస్తాం తీసుకొచ్చసారు అత్తారి ఇంటికి
అది ఇప్పుడాల పోతి కదయి ఇప్పుడు అనాే
ఏ మా అమ్మ వచ్చారానా మా అమ్మ వాలు ఆచరణ పోవాల
ఆ వస్తారు కదా ఆకుపట వెళ్ళిపో మళ్ళీ వస్తావ ఒక కదు నెల అద వతు తర్వాత హ ఊహు మంచిది మంచిది మంచి మంచి కట్టుబాట్లు
మా ఆయన ఎళ్ళమంటే ఎళ్తాను లేదంటే ఉంటాను అంతే.
హ్మ్ హ్మ్
అ
ఏం చేస్తాం ఇంకా జైలు జైలు కదా ఇగ మీకు అందుకే ఎళ్లిపోతే బెట జైల్లో ఎందుకుంటారు మీరు?
అలాగని కాదు. బయట గాలి కొంచెంమయినా పీల్చాలి
నువ్వు జైల్లో ఎందుకు ఉంటు టారు మీరు వెళ్ళిపోవచ్చు కదా అందుకే అంటున్నాను.
వెల్దుమ, మాయన ఇష్టం.
ఏంటి
మాయన ఇష్టం అంటన్న
ఉహు ఉమ్ ఇంకేంటయితే. ఉమ్ మ్యారేజ్ డే అప్పుడైతే.
మార్చ్ సెవెంత్ నైన్త్ మ మ్యారేజీ డే
ఆహా అయిపోయిందయితే, అనివర్సరీ ఫస్ట్ అనివర్సరీ.
అయిపోయింది.
ఏం చేసారయి యానివర్సరీ రోజు
స్పెషల్ ఎం లేవ్ ఫుడ్ ఐటమ్స్ అయితే నేనేం తినకూడదు కదా, నా హస్బెండ్ మష్రూమ్ బిర్యానీ ఇవి తయారు చేసారు, మా తమ్ముడు తిన్నారు. నేనైతే ఏం తిన్లేదు, నేను ఇప్పుడు తాలిం బలమేదన్నాను ఆ రోజు
ఉహు ఏం గిఫ్ట్ ఇచ్చావ్ మీ ఆయనకి?
మా ఆయనకు గోల్డ్ రింగ్ ఇచ్చారు, గుడికెళ్ళాము, వచ్చాము. మా ఆయన గిఫ్ట్ ఇచ్చారు. అలా డే గడిచిపోయింది.
మరి నువ్వేమిచ్చా
నేను వెండి బ్రాస్లెట్ ఇచ్
ఉహు
ఉమ్
హ్మ్ హారా డబ్బుల్ ఎక్కడ నుంచి వస్తుంద్ అయితే
హోమ్ బాయ్ మా ఆయన దగ్గర లాక్కుంది డబ్బులు అవని
మరి మీ ఆయన డబ్బులే మీ ఆయనకి ఇచ్చావా
అట్లుంటది మరి మన్తోటి
హ్మ్ హు మంచిదేగా
మా ఆయన్ని ఎలాగా వెయ్య వెయ్య వెయ్య అడిగేసి దాస్ కున్నాను దాసుకుని కోన్నాను
ఆ ఒక వంద వేలు
అ వేలు వ లక్ష రూపాయదిలవా
ఎస్
హ
వట్నే అలాగా ఒక త్రీ టైమ్స్ అడిగాను త్రీ థౌజండ్ అయింది అలా కొనేసాను అనమాట కనీసి గిఫ్ట్ ప్రజెంట్ చేశాను
మంచించిది మంచించిది
ఫోటో పెడదాను చూడు గ్రాస్లెట్ ఎలా ఉందో
వర పెట్ పెట్ తొందరగా పెట్
పెడుతులంచిూడ వాట్సాప్ లో
పెప్ప
సం చేసాం చూడు వచ్చిందా
చేస్తున్నానుడి బాగుడి బాగుడి
బాగుందా లేటెస్ట్ ఫ్యాషన్ అంతా ఆ లేటెస్ట్ ఫ్యాషన్ అంట బాగుంటదని తీసుకున్నా కరంగలి మాల ఉంటది కదా ఆ టైప్ లో తయారు చేస్తున్న ట వాళ్ళు చూపించారు మోడల్ నచ్చిందని తీసుకున్నాం మా హస్బెండ్ కి కూడా బాగా నచ్చింది
ఏంటి ఏడుపులు వినిపిస్తున్నాయి మ్మ్ మీ పాప లేసిపోయిందా ఏంటి ఏడు వినిపిస్తున్నాయి నాకు
లేదు లేదు లేసిపోయింది ఏంటో
హుమ్ అవునా చూడల అయి తెలిసి నాకు వినిపిస్త సందే నీకు వినిపించించట్లేదా ఏంటి
ఏమీ వినిపించల చూడాల
హలో అలాా
హలో
హుమ్మ్
మాత్తే చూసుకుంటున్నారులే బర్లేదు ఆడుకుంటారు
అలా
ఎక్కువ ఏడుస్తున్నట్టుంది అల్ ఎ ర అండి
అ